అ
ఏం చేస్తాళ్ళు
ఆ ఏం లేదండి
తిన్న తిన్నారా ఏముంది ఏం లేదు
మీరు తిన్నారా
ఆ తిన్న
ఆహా
ఏంటిది ఏదో సప్పుడు వత్తాంది బండ్ల హారనా
ఆ పక్కన చిన్న గొడవ అయితాంది వాళ్ళు ఎవరు మాట్లాడుకుంటున్నారు
హ్మ్మ్
హలో ఆ బయట మాది కొంచెం మెయిన్ రోడ్డుకి ఉంటది లారీలు గాని బస్సులు గాని స్కూటర్లు గాని ఇవన్నీ పోతాయి అ ఆ ఆ
సిటీలున్
ఆ సిటీలో ఉంటాం పక్కన మాది ఒకటి మండలాన్ని ఎ గులో ఉంటాం
ఉ ఎందుకండి విలేజ్ నిశిపెట్టి అక్కడ ఉండడం మీకు
ఇక్కడ మాకు ఇక స్టడీ అయిపోయింది ఆటోమేటిక్గా స్టడీ అయిపోయినాక జాబ్ వచ్చింది ఈగా ఆటోమెటిగ్గా ఈ కల్చర్ అలవాటు అయిపోఏంది ఇలా కానీ ఎంతైనా సిటీ ఏముందండి పొద్దున లేతే ఈవినింగ్ వరకు మైం టెన్షన్లు జాబులు ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయి ఇ విలేజ్ లో ఉంటే ఏం ఉంటది ప్రకృతి వాతావరణం మంచిగా పచ్చని పైరు
విలేజ్ లైఫ్ బెటరా సి టీ లైఫ్ బెటర్ ఆ
విలేజ్ లైఫ్ బెటర్ అండి సిటీ లో ఏమి ఉన్నది ఏం లేదు ఏమైనా పైసా పైసా కోరుక ఫ్యామిలీ కోసం పైసా కోసండు తప్ప ప ఏ వీడా సాటిస్ఫైడ్ ఉంటది అదే ఆ పంచ పల్లెటూరులో ఉంటే మంచిగా హాయిగా ఉండొచ్చు ఇబ్బంది లేకుండా ఇక్కడ రూమ్ రెం కానీ ప్రదొక్కటి కూడా కొనుక్కోవాల్సిందే, విలేజ్ లో ఏమింటది ర రెట్ ఉండది ఏమిండది మంచిగాని దొరుకుతంది విలేజ్ లో
ఇప్పుడు ఆయన ఎంత చాలా మంది కూడా విలేజ్ నుంచి పెట్ టి ప్రిపరషన్ ఎక్కువ తాలగాదని
ఆహా అే
జాబ్ పర్పస్లా ఆ సిటీని కోరుకుంటారు
ఆ ఇప్పుడు మళ్ళా, సీట్ మరి జాబ్ ఇచ్చ పెట్టి మళ్ళా వ్యవసాయం వరకు మారుతున్నారు కదా, మళ్ళా విలేజ్ లో వస్తున్నారు కదా ఇది ఏంది సాఫ్ట్వేర్ అని అదని ఇద అని
కనీ ఈగ ఊర్ల కూడా ఎం పను లేవని హైదరాబాద్ పోతే ఏదన్నా కూడా దొరుకుతుది అని దాంట్లో కూడా ఫ్యామిలీలు కూడాఫ వుతానే అట్లా ఏదన్నా దొరుకుతది అక్కడ చేసుకోవచ్చు కదా అన్నట్టు
అడు కూడా అక్కడ కొంచెం వెదర్ పడాక కానీ కొంచెం వాటర్ పడాక కానీ సరే వస్తాయి ఈ మళా ఇక్కడ ఉండి ఉండి పోయిన కూడా మళ్ళ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయితారు
సిటీలుంటే ఏమున్నాడి వేస్ట్ అసలు
ఆ అవునండి
కనీసం మనము పొద్దున పోయి సాయంత్రం తమ
ఉండరు ఏమైనా కనీసం ఉండరు ఏమైనా కనీసం చనిపో కూడా అంత ప
సరే చూసే వాళ్ళు కూడా ఉండరు వీళ్ళు ఉన్నారా లోపడా ఏముంది ఏమన్నా గొడవయినా కానీ రారు
రార్ రార్ అదే విలేజీలో ఉంటే చిన్న ఆపదయినా కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. మంచకాయ చుడు అడు చెప్తారు తెలుసుకుంటారుఏమి ఇబ్బంది అయిన కూడా గిడిపోగడుపో అని చెప్తారు కూడా ఈ హాస్పిటల్ హాస్పిటల్ పోని
ఊ ఏదన్నా కష్టం వచ్చినా గాని పది మంది ఉంటారు. అసల్ ఇక్కడ చూద్దామన్నా మనిషి కూడా కనవడదు.
మీ మీరండి మరి మీరేక్కడుంటారు విలేజ్
మేము విలేజీలోనే ఉంటామండి.
ఎంతైంద ఆ ఆ ఆ
విలేజ్ చానా బెటర్ సిటీ తోనే మోస్త దేంట్లోనేన్నాయి.
ఇడ ముప్పై యాబై వేలువచ్చినా కూడా ఇక్కడ సరిపోవండి.
హు ఎంతొచ్చినా అంత జరుపు
అదిపో అక్కడక్కడ చక్కనే ఉంటుంది అంటే మన ఊళ్లో ఏమనుకుంటురంటే వాడేంటి వాడు మంచి సంపాదిస్తారు. నెలది యాబై వేలే సాలరి మన్ ఉంటారు కాగానీ అక్కడ యాభై వేలు ఇక్కడ పలిటూళ్లో పదివేలతో సమానం అండి.
ఊ హు తగా అక్కడ సౌండ్ హార్న్లతోనే గడపాలి జీవితం పొల్యూషన్ ఎటు చూసినా పొల్యూషన్ కల్తీ అంత అంత కల్తి ఏది కూడా ఉన్నా మన్నా కల్
కల్తీ ఆ ఆ
మనం ఏది అసలు ఫిక్స్ రేట్ అనేదే ట్యాగ్ చేసి ఉంటారు కాని. మనం ఏది మన చేతుల నిండా బే బేరం ఆడం. మనం
అవునవును.
ఊ ఒ చూద్దామన్న చెట్టు, ఒక పక్షి కనీసం ఒక మనం జీవితం అనేది. అది కూడా కనబడదు.
కనపడదది. ఇప్పుడు అదయినా. ఆ జాబ్ చేసుకునేటప్పుడు కనీసం మన ఇంటికి పోవాలన్నా కూడా వాన్ని బతమిలాలడాలి. తీసుకోవాలి మళ్ళ పైన కూడా సాటిస్ లేకుండా మళ్ళా ఎమ్మటే పోవాలి.
ఒక లీవ్ ఉండదు. ఒక జీవితం, ఒక హ్యాపీ ముమెంట్ ఉండదు. ఏ ఇంటికా అక్కడ ఏదన్న చిన్న ఇష్ చూవన్నా లీవ్ కాలనన్నా ఇయ్యరు.
అదే మంచిగా వీళ్ళు. ఇక్కడ మంచి విలేజ్ లో ఉంటే చిన్న వ్యవసాయం చేసుకున్నా కూడా మంచిగా హ్యాపీగా జీవనం కొనసాగించుకోవచ్చు.
ఊ
అట్లా ఉంటది. మీకండి. మీక ఎలా ఉ ఉన్నది ఇది సిటీ బాగుంటదా, విలేజ్ బాగుంటదా.
నాకు విలేజే బాగుంటదండి.
ఊ
ఏదైనా ఆర్గానిక్ మం ఇగా మంచి వాతావరణం. చల్లటి గాలి పచ్చని వాతావరణం కనబడతాది పొలాలు పశువులు కన్ వీ ఏముందండి పొద్దుగాల ఆ హారన్ చప్పుడే మాకు అలారం
ఆహా
ఉ
ఇక్కడ మంచిగా పశువులు ఉంటయ్ కోళ్ళు ఉంటయి పొద్దుగాల ఫైవ్ థర్టీ ఫోర్ కే కోడికూస్తది అవు ఇప్పుడు అది కూడా విలేజ్ లో కనుమరిగిపోతుంది లే అది కూడా
ఆ నాది ఆమ్స ఎక్కనయినా అసలు మన జనరేషన్ చేంజ్ అయితాంటే టెక్ నేల జిప్ పెరుగుతాంటే ఏదైనా ఆన్లైన్ తనే గాని అసలది ఎనకడ పూర్వం ఉన్న అనేదే లేదు
అంతే అంతే ఇది కూడా వాస్తవమె అండి
ఇగ అందరెక్కువ సిటీ చదువుల కోసం గాని జాబ్ కోసం గాని
ఆ మళ్ళ ముందు ముందు మళ్ళ టూ త్రీ ఫోర్ ఫై ఇయర్స్ లలో మళ్ళ సిటీ వి ఇడిసిపెట్టి మళ్ళ పల్లెటూర్లకి వస్తారనుకుంటా అండి. ఇప్పుడు ప్రతొక్క సినిమాలో కూడా సిటీ బదులు మళ్ళీ పల్లెటూళ్లనే చూస్తరు గా బలగం గాని గా ఒక మూవీ గాని ఈ మూవీ గాని
ఉం
మళ్ళా స్పెండ్ చేస్తారంతా
జాబ్ పర్పస్ ల ఎల్లడం చదువుకు పై చదువులకు ఎళ్ళడం ఇంకా బయట దేశాలలో కూడా ఎట్లా పోతాళ్ళు
అవ్ను అవ్ను
మ్
చదువు మంచిగా అక్కడ బాగుంటదట అన్ని ఫెసిలిటీస్ బాగుండయట అక్కడ బాగా చెప్ తరాటా అని దాని గురించి కూడా పోవడం హాస్టళ్ళలో ఉండడం మ్
చం ఉండడం వల్ల ఫీజులు మాత్రం ఘోరంగా దొబ్బుతారు మేడం అంతా ఇయర్ కి ఎయిటీ అని నై నైన్టీ అని అంత వన్ లాక్ అని
మ్
ఇట్లా హాస్టల్ ఫీజలు ఉంటాయి అకడ
మీరండి మీరు హాస్టల్ పొయారా
లేదండి
మ్ హూ
అంతే టెక్నాలజీ మారిపోతాంది
మా అంతా మారుతాంది
ఉ ఏమైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెద్ద పెద్ద కంపెనీలు
హ చిప్ట్ అయితన్న అంత అంతే
పాపులు అంతా అసలు ఒక పెద్ద పొల్యూష్ చను
ఏ చానా పోలీసు ఇప్పుడు ఢిల్లీలో మొత్ మ మొత్తం పొల్యూషన్ నే మేడమ్ అంత ఢిల్లీలో మొత్తం ప్రతి ఒ ఇక్కడ గల్లీలో మొత్తం పొల్యూషన్ ఉన్న
మళ్ళీ సెప్టిక్ ట్యాంకులు అది ఆ స్మెల్లు
హమ్ అమ్మవాలతో ఇంకా భరించలేం పొద్దున్న లేస్ నాకు తెలిసి మళ్లీ అంతేగా అదొక సెంటర్ అయిపోతది అక కడయ
ఒకటి మళ్ళ పాపము ఎద్దులు గానీ కొన్ని మే ఎద్దులు కానీ మేకలు గాని అవి ప్లాస్టిక్ కవర్లు తిను
ఆ ప్లాస్టిక్ కవర్ కొంటా అసలు పయినసారి ఒకటి ఆవు తిని అ మొత్తం కడుపులో మొత్తం అంత ప్లాస్టిక్ వెళ్ళింది మేడం
హమ్ చనిపోయిన జీవిన జీవాలు కూడా ఉన్నాయి
ఉంటాయి ఉంటాయి ఎపాటి మొత్తం ఆహారం మొత్త అంత ప్లాస్టిక్ ఇవి అంత ఈ వాడికి గడ్డి ఎక్కడక్కడ అక్కడ ఏం దొరుకుతుంది
హ ట్రాఫిక్ బట్టి యాక్సిడెంట్ ఉన్నాయి హా అయినే అసలు స్పీడుగా పోవడం సిగ్నల్స్ పాటించకపోవడం వాన
మీరు పోయారా మేడమ్ సిటీకి
ఇకా మేము వెళ్ళలేదు
హలో హు హు
విలేజ్ లైఫ్ కన్నా సిటీ లైఫ్ బాగుండదు విలేజ్ లైఫే బెటర్ రెండిటితో పోలిస్తే
అవునవును విలేజే బాగుంటది వందు
ఏమైన సిట్ ఇలా ఉద్యోగముందని ఏమన్నా పని దొరుకుతాదని వెళ్ళడ ఎక్కడనే సెటిల్ అయిపోవడం ఫ్యామిలీకి